ఏం జేస్తున్నావ్
నేనా ఏం లేదు ఇందాక మా ఊర్లో ఏదో రోడ్డు ఎస్తున్నరంటే అటువైపు ఎళ్ళి చూసివచ్చిన ఏం జేస్తున్న నన
అవునా ఎంలే కాలిగనే వున్నా మా ఊర్లో కూడా మెయి రోడ్ దగ్గర సిసి రోడ్ ఎ స్తున్నారు వర్షాకాలంలో బురద ఉండకూడదు కదా నడవడానికి ఇబ్బంది బావుంటుంది కదా ఇగ
హ్మ్ అది మంచిదే మరి మీ వీధిలో డ్రైనేజ్ కాలువలు ఏమన్న శుభ్రం జేశారా మ దగ్గర అయితే వాసన వస్తుందని అందరు గొడవ చేస్తున్నారు దాని గురించి
ఆ ఇక్కడ మొన్ననే బ్లీచింగ్ పౌడర్ చల్లారు కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ కూడా కడదామని సర్పంచ్ గారు చెప్పారు దాని వల్ల దోమల బాధ తగ్గుతుంది కదా కొంచెం
టారా మా ఊర్లో అది పూర్తయింది చూడ్డానికి గూడ చాలా నీటిగ ఉంది మొన్న పోయి చూసి వచ్చిన నే అది
అవును ఇక్కడ కూడా కట్టారు అలాగే ఊరి చివర ఒక పళ ప్రకృతి వనం గూడా అంటే పార్క్ లాగా ఒకటి కట్టారు సాయంత్రం ఆ ఆ చెట్లు ఆ పూలతో ప్రశాం తంగ ఉంది
భలే ఉంది మా దగ్గర కూడా చెట్లు నాటారు కానీ నీళ్ళు పోసే వాళ్ళు ఎవరు లేరు అవి ఎండిపోతున్నాయ్ మనమే కదా వాటిని కాపాడుకోవాలని అనిపించిన అవి జూసినంక
ఆ అవును ప్రభుత్వం పనులు చేసినా మనం వాటిని జాగ్రత్తగ చూసుకోవాలి కదా మరి మీ ఊరికి బడికి ఏమన్నా కొత్తగా రంగులు ఎసారా
ఆ మొన్న వేశారు నాడు నేడు ప్రోగ్రామ్ కింద కొత్త గదులు కంప్యూటర్ ల్యాబ్ కూడా వచ్చాయని చెప్పారు పిల్లలకి చదువుకోవడానికి చాలా బావుందంట ఇప్పుడు ఊర్లో అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు బాగా
ఆ మా ఊర్లో కూడా అదే జరుగుతుంది గ్రామం బాగుంటేనే కదా మనందరికి మంచిది ఈ డెవలప్మెంట్ పనులు వల్ల ఊరంతా కలగా క
అవును నిజమే మరి మీ ఊర్లో ఎవరికైనా ఇట్లా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తాయ్ కద వెళ్తున్నారు మా దగ్గర అయితే ఆ రెండు డాక్టర్ దగ్గర అందరూ వెళ్తారు
అవునే ఇక్కడ కూడా అంతే కానీ ఈ మధ్య మా ఊర్లో ఒక పల్లె దవకాన తెరిచారు కదా అక్కడికే వెళ్తే మందులు ఉచితంగా ఇస్తున్నారంట
అవునా అక్కడ డాక్టర్ గారు రోజు ఉంటున్నారా మా ఊ ర్లో వారానికి ఒక రోజు వస్తున్నారు మిగతా టైమ్ అంతా ఎన్ఎం గారు ఉంటారు కదా ఆయనే జూస్ స్సున్నారని అంటున్నారు వెళ్ళిన వాళ్ళందరూ
ఆ అవును ఇక్కడ కూడా ఏఎన్ఎం గారే చూస్ న్నారు గాని ఫోన్ చేసి డాక్టర్ కి అడిగితే మందులు రాసిస్ తున్నారు కనీసం చిన్న చిన్న జ్వరాలకి టౌన్ కి వెళ్ళకోకుండా ఉండొచ్చు కదా మనం
అది కూడా మంచిదే కొంత వరకి మరి నూట నాలుగు బండి వస్తుందా మీ ఊరికి నెలకి ఒకసారి వచ్చా అందరు బీపీ షుగర్ టెస్టులు చేస్తున్నారు మా దగ్గర అయితే రో ప్రతిసారి
ఆ వస్తుంది ఈ ముసలి వాళ్ళకి అది చాలా పెద్ద దిక్కు అయిపోయింది కదా పాపం వాళ్ళ అంత దూరం బస్ లో వెళ్ళలేరు కదా మరి మీ ఊరికే అమ్మఓడి వాహనం అందుబాటులో ఉందా
ఉంది గర్భిణీ స్త్రీలా అది చాలా సహాయం యంగా ఉంటుంది కానీ రాత్రిపూటన ఎవరికన్నా ఏమన్నా ఆపరేషన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టౌన్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది ఆ టైం లో అంబులెన్స్ రావడం కొంచెం ఆలస్యం అవు తోంది ఎట్లయిన నైట్ ఇబ్బంది అయితది కదా
నిజమే అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు అందుకే మన ఊర్లో ఒక చిన్న హెల్త్ సెంటర్ కట్టి ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండేలాగా
అవును అలాగే మనలాంటి అమ్మాయిలకి పర్సనల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ధైర్యంగా చెప్పుకోవడానికి ఒక లేడీ డాక్టర్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాక్ అయితే
నిజమే బలే చెప్పావ్ ఆ విషయాల్లో అందరూ మొహమాట పడుతున్నారు వచ్చే గ్రామ సభల లో దీని గురించి మనం అడగాలి
ఈ మధ్య వీదిలో దోమలు ఎక్కువ అయ్యాయా మా ఊ ఇలో సాయంత్రం అయితే బయట కూర్చోలంటేనే భయం ఎస్తుంది అందుకే ఇంట్లోనే ఉంటున్నాం సాయంత్రం అయింది అంటే చాలు
అ అవును ఈ మురి కాలవలు సరిగ్గా ప్రహయించక నీళ్ళని అన్ని నిల్చ్ తున్నాయి కదా దాని వల్ల దోమలు పెరిగి అందరికి ఏమంటారు ఈ డెంగ్యూ మలేర్ తే జ్వరాలు కూడా వస్తున్నాయి అందరికి
హ్మ్ మా ఊరిలో కూడా మొన్న నే బ్లీచింగ్ కూడా చల్లరు వచ్చి గాని అది వర్షం పడ్డా అంత కొట్కాపోయింది అసలు ఆ మురి కాలువల మీద మూతలు ఉంటే బాగుంటుంది కదా
అవును అవి ఉంటే చెత్త లోపలికి వెళ్ళదు కదా మన ఊరు వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్లు తిన్నవి అన్ని కూడా కాలువలోనే పడిస్తున్నారు మేబి అందుకే అనుకుంటా అవన్నీ
నిజమే మన ఇంటి చుట్టూ మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదా పాత టైర్లలా కొబ్బరి బొండలల్లో నీళ్లు నిలవా ఉంచకుండా చూసుకో పోలని టీవీలలో వార్తలలో కూడా చెప్తున్నారు ప్రతి రోజు జనాలకి
అవును ఆ నిల్వ ఉన్న నీళ్ళనే కదా అదోమ్మలు గుడ్లు పెడతాయి మరి మీ ఊరికా చెత్త సేకరించే ట్రాక్టర్ వస్తుందా రోజు
ఆ వస్తుంది వాళ్ళు ఏం అడుగుతారు తడి చేతా పొడి చేతా సపరేట్ సప్ సెపరేట్ ఇయమని అడుగుతున్నారు కానీ ఊర్లో జనాలకు అంతగానం ఉండదు కదా మొత్తం కలిపి ఉప్తున్నారు మనమే వాళ్ళకి కొంచెం అవగా కలిగేలాగా చెయ్యాలి
అ కరెక్ట్ ఎ శుభ్రత ఉంటేనే కదా సగ్గం రోగాలు రాకుండా ఉంటాయి మా ఊర్లో అయితే ఈ మధ్య ఫాగ్గింగ్ మిషన్ తో పొగ వదిలారు దీని వల్ల కొంచెం దోమల బాధ తగ్గింది
ఆ దెగ్గర కూడా అదే ఏమని అడుగు చెప్తున్నారు మొన్నట్ నుండి రోగాలు వచ్చా రోగాలు వేలు వేలు ఖర్చు చేసే కంటే ముందే జాగ్రత్త పడ్డం మేలు కదా అని అందరం
నిజమే చెప్పవు ఆరోగ్యమే మహాభాగ్యం కదా
ఆ మొన్న హాస్పిటల్కి వెళ్లావు కదా ఏం అన్నడు డాక్టర్ మరి అంత మంచిగానే ఉందా హెల్త్ అ అంతా ఏమన్నా అన్నారా ప్రాబ్లం
అ అంత బానే ఉంది మా ఊర్లో ఈ మధ్య కలుషితమైన నీళ్లు దోమల వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయి కదా అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా ఉండమాని చెప్పారు అంతే
అవును ముఖ్యంగా మనం వంట చేసే ముందు తిన్న తర్వాత అయినా చేతులు మంచిగా గడుక్కోవాలే లేకపోతే మన కనిపియ్యని క్రిములు కూడా కడుపులోకి వెళ్ళిపోతాయి దాని వల్లనే ఈ రోగాలన్నీ వస్తాయి
నిజమే ఇంకో విషయం మనకు నెలసరి సమయంలో ఈ జాగ్రత్తగా ఉ డాలి ఉండాలని చెప్పారు ఆ పాత గుడ్డలు వాడకుండా శుభ్రమైన ప్యాట్స్ వాడం చాలా ముఖ్యమంట కదా
అవును కరెక్టే ఈ విషయంలో మన ఊరు అమ్మాయిలు చాలా మొహమాట పడతారు గానీ అది ఆరోగ్యం చాలా ప్రమాదం వాడిన పాడ్స్ని కూడా ఎక్కడ పడితే అక్కడ వాడేయవద్దు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మంచిగా నీట్గా పేపర్లో ఫోల్డ్ చేేసి డస్ట్బిన్లో పడేయాలి
అలాగే మనం వాడే నీళ్లు కూడా కాల్చి చల్లాల్సినవి తాగితే చాలా రోగాలు రావు వడబోసిన సరే లేకపోతే కాల్చడం వల్ల అయినా బ్యాక్
అవును మరి గోర్లు కూడా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నావా గోర్లలో కూడా మురికుంటే మనం తినేటప్పుడు అది లోపటికి వెళ్ళిపోతుంది అది కూడా మళ్ళీ ఏదో ఒక రోగం తీసుకు వచ్చి పెడుతుంది
ఆ అవును నిజమే నేనైతే కట్ చేసుకుంటున్నా అలాగే రోజు స్నానం చేయడం ఉతికిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అ పిస్తాయి మనకు గని
భలే చెప్పావు మన ఆరోగ్యం మన చే చేతుల్లోనే ఉంది మనం బాగుంటేనే కదా కదా ఇంటి నోరునోచుకోగలం లేకపోతే మనల్ని మనం చూసుకోవడానికే టైం ఉండదు
అవును మా ఊర్లో ఈ మధ్య అందరూ నీరసంగా ఉంటున్నారు ఏంటో ఈ రోగాలు ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలు వస్తున్నాయి అసలు
అందుకే కదా పెద్దలు ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మన దగ్గర ఎంత సున్న ఆరో ఆరోగ్యం బాలేకపోతే ఏది అనుభవించలేం కదా
నిజమే మనం బయట దొరికే ఈ జంక్ ఫుడ్ నూనె వస్తువులు తగ్గించి మన ఇంట్లోనే తాజాగా కూరగాయలు ఆకూరలు ఇవన్నీ పండించుకోవాలి అవే తినాలి అప్పుడైతేనే రోగాలు రావు మనకి
అవును మరీ ముఖ్యంగా ఏందంటే పొద్దుగాళ్ళ లేసి కొంచెంసేపు నడవాలి ఇంట్లో పనుల అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చే కోవడం వల్ల కూడా మనకి ఎనర్జిటిక్ గా అనిపిస్తది ఈ మధ్య ఎక్కడ అందరు ఫోన్లు పట్టుకొని కూర్చు న్నారు అదే అన్ని ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది
నిజమే ఆ ఫోన్లు చూస్తూ నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు రా పూట కనీసం ఎనిమిది గంటల నిద్ర కూడా ఉండ లేదు కదా మరుసటి రోజు ఉత్సాహంగా ఉండట్లేదు
నిజమే అట్లాగే మనం ఏంటంటే తాగే నీళ్లు మట్టి కుండలో నీళ్ళు తాగితే చెలవ చేస్తుంది పైగా ఆరోగ్యాన్ని కూడా మంచిది ప్లాస్టిక్ బాటిల్స్ లో వా టర్ తాగడం కంటే ఇగా బెటర్ కదా
అవును మన ఆరోగ్యం మన చేతిలోనే కదా ఉంది మనం జాగ్ర గ్రత్తగా ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదుగా
మంచిగా చెప్పినా ఆ డబ్బులతో మనం ఏదైనా మంచి పని కూడా చేసుకోవచ్చు మనలాంటి అమ్మాయిలు ఆగ ఉంటేనే కదా భవిష్యత్ లో ఏదైనా సాధించగలం
ఖచ్చితంగా రేపటి నుంచి నేను కూడా ఉదయాన్నే లేచి కొంచెం అట్లా ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తావ నువ్వు కూడా తోడు వస్తావా మరి
అలాగే వస్తాం ఇద్దరం కలిసి వెళ్ళ
ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు ఏంటి పొద్దున్నే లేచావా ఏంటి
అవును ఈ మధ్యనే ఒక వారం అట్ల అయితే అలవాటు చేసుకున్న ఐదు గంటల కి లేస్తున్న మా పెరట్లోనే కొంచెం అటు ఇటు తిరుగుతున్న అందుకే కొంచెం ఉత్సాహంగా ఉంది ఈ రోజు
మన పని చేసావ్ ఉదయాన్నే లేవ్వడం వల్ల రోజం తా పనుల త్వరగా అయిపోతాయి కదా పైగా చదువుకోవడానికి కూడా బాగా ఏకాగ్రతగా ఉంటుంది మనకి
అవును ఇంకోటి నేను ఇప్పుడు లేవుగానే కాఫీ టీలు కూడా తాగడం మానేసిన మార్నింగ్ గోరు వెచ్చని నీళ్ళు తాగుతున్నాను అందులో కొంచెం తేనె ఏసుకొని కలుపుకొని తావుతున్నా
అవును అది చాలా మంచిది అలాగే మనం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళైనా తాగాలంటా దాంతో చర్మం కూడా మెరుస్తుంది ప్రతి రాత్రి పూట ఫోన్ వాడం తగ్గించావా మరి నువ్వు
బా అద ఒక్కటే కష్టం అనిపిస్తుంది కానీ మధ్య పడుకోవడానికి ముందే ఒక వన్ అవర్ అట్లా ఫోన్ పక్కన పడేస్తున్నా సో మంచగా నిద్ర పడుతుందిలే
మంచిదే లే ఇంకో ముఖ్యమైన అలవాటు మనం ఏ పని చేసినా ఒక సమయపాలన ఉండాలి కదా అప్పుడైతే మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది
అవును నిజమే చెప్పినవ్ ఆ మనం ఎవరితో మాట్లాడిన నవ్వుతో మర్యాదగా మాట్లాడడం కూడా మంచి చి అలవాటే అదే మన వ్యక్తిత్వాన్ని పెంచు
ఖచ్చితంగా ఇంట్లో వస్తు స్తువులు ఎక్కడివి అక్కడ సదురుకోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా మంచి అలవాట్లే
మావి భవిష్యత్ లో ఉపయోగపడతాయి మరి సరే
సరే మరి బాయ్